హలో హలో
ఏం చేస్తున్నారు
ఏమిటి లేదు మీరేం చేస్తున్నారు తిన్నార అన్నం
ఆ తిన్నాం
ఏం కూరా
మాది దొండకాయ ఫ్రై
అవున ఇంటిపక్కన అబ్బాయి రాలేదా
ఆహా ఇంకా రాలేదండి వస్తాడేమో వాళ్ళది వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఇప్పుడు
అవునా ఏం ఫంక్షన్ ఈరోజు
ఆ మోహరం
ఓహో మొహరం పండుగ
ఆ
పెద్దయై ఆ ఉ
ఏం కర్రీ
మాది ఈ రోజు దొండకాయ ఫ్రై
ఓహో
మా అమ్మ వాళ్ళు ఈ రోజు ఫంక్షన్ కి పోయిన్రు
అవునా
ఆ మా అక్క బిడ్డది ఆ మాక్క బిడ్డది ఫంక్షన్ ఉంటె అది
అవున
ఉమ్ ఈవినింగ్ వరకు వస్తారేమో ఇగ నేను ఒక్కదాన్నే ఉన్నాను కాల్ చేసి ఏం చేస్తున్నా అవున
ఉ ఇంటి ముందు
గచ్చు మీద ఏసిన్ర అండి
ఆ అవును
బావుందా ఒకసారి ఫోటో పెడతారా నాకు
ఆ పెడతా
ఎంత పెద్ద ముగ్గు ఏసిన్రండీ వర్షం వచ్చిందిగా నిన్న మరి మీ సైడ్ రాలేదా
పోయింది సగం పోయింది
అయ్యో అంత కష్టపడి వేసింది పోయిందా
ఉ సగం పోయింది
మళ్ళీ చేస్తారా మరీ దాన్ని
అది మొత్తం ఓడిపోయినక ఎత్తమగా
ఆహా అయిన గచ్చమి డైరెక్ట్ అయ్యేదు పేపర్తోటి
మాకదే తెలువల్
ఇలానే
హలో అవునా తెలవదు మాకు మాకు తెలియదు తెలిస్తే మంచినే ఉండు డోంటెక్